హాయ్ అండి.
హాయ్ అండి, బాగున్నారా. వినబడుతుందండి హాయ్.
ఆ హాయ్ బాగున్నారా.
బాగున్నా అండి.
ఆ ఆ. ఇందాక ఇప్పటిదాకానే స్టిచ్, చింగ్ ఒక కుట్టుడు అయిపోయింది. బ్లౌజు, బ్లౌజ్ ఒకటి కుట్టేది ఉండే. కుట్టిన. ఆ ఇగ్ ఇప్పుడే మిషన్ దిగినా, ఫ్రీ అయిపోయినా.
అంతేనా.
అయితే ఒకరికి అర్జెంట్, ఆ ఫంక్షన్ ఉందంట. నేను నార్మల్ దానికి, ఎయిటీ తీసుకుంటా. అంటే, లైనింగ్ ఏయ్యనీదానికి. ఇంగా లైనింగ్ తోనేమో, వన్ ఎయిటీ తీసుకుంటా, మామూల్ గా డిజైను అది, ఇదంటే ఇగా, వా టూ ఫిఫ్టీ అట్లా. టూ సిక్స్టీ, సెవెంటీ అట్ల దిసుకుంటా. కొంచెం తక్కువనే తీసుకుంటా నేను.
అవునా, రోజు నాలుగు కుడ్త్ తరా.
యా. అంటే గిరాకిీ ఎట్లా ఉంటే ఇగ అట్లా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్. ఫంక్షలు ఉన్నాయి కదా ఓస్తాన్నాయి. ఇగా రానప్పుడు, టే ఏం లేదు ఇగ. ఒకటి అంటే ఒకటి అట్లా, ఒకటైనా గుట్టుకొని ఉంట్ ట ఉమ్.
అదే ఏదో ఒకటి ఇంత,
ఆ. అయినా కుట్టినా గానీ, బు కొందమంది బ్లౌజులు ఇస్త్, త్తరు, కుట్టించుకుంటరు. ఆ డబ్బులు ఇగ, రెండు రోజులకి ఇస్తా అని దిస్కెళ్తారు. ఆ ఇవ్వరు చెయ్యరు. కుట్టి గుడా కష్టమ్. కష్టంతోని గుడుతమ్, మెడలన్నీ పొంగా.
అదే రా ముందే దిసుకు, డబ్బులు దిచ్చినంకనే బ్లౌజ్ ఇయ్యాల మరి.
ఆ ఇగా, ఏపు ఇన్ ఆ పక్క పక్కన ఓళ్లే గదా, కాలనీ వాళ్ళే గదా. తీస్కవోతరు అరే రేపు తెచ్చిత్తా, ఎల్లుండి తెచ్చిత్తా అంటారు. సరే తె చేయరా అని అనుకుంటా. ఇగా అడిగి మల్ల
ఉమ్ మరి, మళ్ళ మీరే అడగాల?
ఆ మళ్ళ మన ఇగ నేనే అడగాలే. మళ్ళ అడిగేదాక ఇగ ఇటు రానే రాల్ ఇంటికి. ఇగ. ఇప్పుడ్ బ్లౌజ్ కుట్టేదాక అయిందా, అయిందా అని అడుక్కుంటుంటరు. ఇగ అయిందా, ఇగా తీసుకుపోయిందంటే కతం. ఇంగ రానే రారు. కొందరు అయితే మంచిగనే ఇస్తారు. ఇగ కొంతమంది ఉంటరు, సతాయించే వాళ్ళు.
అవునవును.
ఉమ్మ్.
అంటే ఒక ఆమె బ్లౌజ్లే కుడ్తవ, పీకో ఫాల్స్ గుడా ఇస్తవా?
ఆ నాకు ఓన్లీ ఇది, ఈ మామూలు మిషినే ఉంది, శీల మిషిన్. అంటే ఓన్లీ బ్లౌజ్లే గుడ్తా, ఆ అది గుడా కొనుక్ కోవాలని అనుకుంటున్నా పీకో ఫాల్, హు మ్, పీకో ఫాలు చేయడం వచ్చు ఇప్పుడు మా ఫ్యామిలీ మేము మొత్తము ఇదే, మా అన్నయ్య కూడా టైలరింగే మా అక్క కూడా టైలరింగే, మా అక్కకైతే ఫుల్ గిరాక్ కోస్తయ్ ఆమె కుట్టడాని కే ఆ ఆ టైం సరిపోదు, ఓ మూటలు మూటలస్తయ్ ఆ లేదు ఎవరిని వెట్టుకోదు
అవునా
టే వాళ్ళు ష్య, నాకే కటింగ్ చేసి ఫీజ్ వర్క్ ఇస్తా అంటది, ఫీజ్ వర్క్ కుట్టు అని అంటది కానీ ఇగ, మా అక్కది కొంచెం దూరంగ ఉన్నది ఇగ ఆన్నుం చ్చేలి నాకు దేవాలె, నేను కుట్టి ఇచ్చేయాలె, ఈగ కష్టమే కానీ మస్త్ కుడుతది మా అక్క
హుమ్
ఆమె కు
పీస్ వర్క్ ఎట్ల ఇస్తది మరి
ఫీజ్ వర్క్ అంటే ఆమెనే కట్ చేస్తది అన్నట్టు కట్ చేసిస్తే మనకు సగం రేటు ఇప్పుడు ఆ ఆ హండ్రెడ్ రూపీస్ ఉంటది కదా బ్లౌజ్ కి ఫిఫ్టీ రూపీస్ ఇస్తది హ గట్ల ఫీజ్ వరకు అంటే ఆమె కట్ చేసి ఆమెదే దారము ఆమెనే కట్ చేసి ఇస్తది నేను ఓన్లీ కుట్టేసి ఇచ్చుడే ఆ అంతే దానికి సగం రేట్ త్తదన్నట్టు అట్లా కుట్టినా కో కొన్ని నిను
ఆ గిరాకి రానప్పుడు కొట్టుకుంటే ఏం కాద్
ఆ ఇంకా మ్ షాపుల నుంచేళ్ళి ఇట్లా బ్లౌజ్ అ ఇది ఏంటిది లంగాలు ఉంటాయ్ చూడు మనై ఆరు ముక్కలయ్ లంగాలు ఆ అవి కూడా ఇస్తారు కానీ అవ్వి తక్కువ రేట్ ఆ ఒక్కొక్క కుట్టే కదా అది దూరం కుట్టు ఒక్కొక్కొ కుటియ్యడంఇచ్చేయ్యడం కానీ దానికి తక్కువ ఫైవ్ రూపీస్కి ఒకకారి ఒక లంగా
అబ్బో
రూపాయలకు ఒకలాంగా అట్లా కుట్టిన కానీ దూరం కుట్టు ఒకటే కుట్టు కదా ఆరు ముక్కలు అంటే ఇట్లా ఆరు కు ఇట్లా జాయింట్ చేసి కుట్టాలే దూరం దూరం కుట్టు ఆ కుట్టుడు అందుకోసమే లంగాలు కొనుక్కున్న తర్వాత మళ్ళీ డబ్బలు కుట్లు వేసుకుంటారు కదా ఆ ఇగ అట్లా ఇగ ఇవ్వే ఇగ ఓన్లీ ఒక బ్లౌజులు ఇట్లా ఆ ముక్క అది లంగాలు తెచ్చిస్తే హు ఇప్పుడు షాప్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు బటల్ షాపులోళ్ళు హు అందులోళ్ళు తెచ్ చ్చిస్తరు తెచ్చిస్తే ఆ బట్ట చేసి వాళ్ళే ఇస్తారు ఆ ముక్కలు మనం కట్ చేసి ఇయాలే అట్లా ఒక లంగ కట్ ఫైవ్ రూపీస్ అట్ల ఉంటది
అట్లా అయితే ఎన్ని గుట్టగలుగుతవ్ రోజు
ఆ కు అది ఈజీ ఆ చాలా ఫాస్ట్ గా కుట్టుకో కుట్టచ్చు ఆ దారము లాంగు పెట్టాలన్నట్టు ఆ సైజు ఫస్ట్ే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతది ఫైవ్ మినిట్స్ లో ఒకటి ఫై్ినిట్స్ లో ఒకటైపోతై
అంతేనా
ఫాస్ట్ ఫాస్ట్గ కుట్టచ్చు బ్లౌజ్ కంటే అదే మంచిగా
ఆహ
హ కానీ రేటు తక్కువ ఉంటది ఆ కుట్టే తక్కనే ఆ
ఆ
ఇగ పనంత అయిపోయిన తర్వాత కుట్టేస్తా మంచిగా పని చేసుకుంటా
డబ్బులు మీకేనా మరి మీ ఇంట్లోనే ఖర్చు పెడతవ మీ ఆయనక నీకా
ఆ ఏంటి
డబ్బులు వచ్చిన డబులు ఇంట్లో ఖర్చు పెడత
ఇంట్లోనే ఆ ఇంట్లోనే ఇగ ఇంట్లోనే ఏమన్నా లేకపోతే కూడా తను అడుగితే ఇస్తా ఆ కూరగాయలకు మళ్ళీ ఇంకేమైనా కట్టేది కూడా ఉంటది కదా ఫీజు అదిది పిల్లలకి ఆ అట్లీ అంటే నాకు బాగా ఏం రెగ్యులర్ గా రావు బాగా టైలరింగ్ కాదు అట్లా ఆ మామూలుగా
అదే అదే
హూ